అహా, అనిపిస్తుంది.
ఇంకేమ్, తెలుస్తుంది?
సా.
ఉమ్మ్
దేనికైతుందో, హలో.
హలో! ఇప్పుడు ఇనిపిస్తుందా?
ఏం చేస్తున్నావు?
ఏం లేదు ఏసి బుక్ జేసినా, పండుకొని లేసిన మంచిగా.
ఊహూ
మేమే
ఆ
నీవు ఏం చేస్తున్నావు? అని
ఏగో, నేను తీసిన ఇప్పుడే ఇవి.
ఫస్ట్ టూ, ఎక్స్‌పెరిమెంట్స్. ఈజ్ గానే ఉన్నాయి కదా, అంటాన్రు.
దే దేంట్ల?
ఏసీ
ఏసీలోనా? ఇమేనేనే, డిఎస్పి. తిరిష్ణ ఎస్‌డీఎల్‌ఏ.
పెద్దగా ఉన్నాయా చిన్నా? డాడి
పెద్దగానే ఉన్నయి, ఫస్ట్‌ది చిన్నగుంది, సెకండ్‌ది పెద్దగుంది. ఒక పేపరే, వన్ అండ్ హాఫ్ పేపర్ అట్లున్నాయి.
త్రీ ఏమంటారు, ఎక్స్‌పెరిమెంట్స్ చదవల డిఎస్పి అంటే. పట్టి తెచ్చుకొనైతిగ
బ్రేక్, అయితుంది వాయిసు.
ఇ
హలో!
బయటనే ఉన్నా నేను.
నా, ఆ.
ఆ, బయట కుచ్ నా
ఆ
ఇప్పుడు. ఇప్పుడు గూడ, అట్లనే వస్తున్నా అంటున్నా.
ఆ మధ్య మధ్యలా, వాయిస్ పోతుంది.
అవును.
మ్ హు
ఎవరిది పడతాది అనుకున్నావు?
ఆ ఆ ఆ
ఆ తిన్నావా అంటున్నా
ఆ తిన్నా అప్పుడే నువ్వు తిన్నావా
నింద ఎట్లు ఒటింది మళ్ళీ వార సంబాద
అబ్బ అబ్బాయింది అంత
ఆ ఎంతే ఎండ కొట్టింది మధ్యాహ్నం మనం వచ్చేటప్పుడు
చోటిన్నామో
ఆ బాస్కివయిట నడుస్కుంట ఎట్లు పోతుారే అమ
ఆా ఎట్లా పోతారో ఏమో
ఏ
ఇంకా అంత దూరం పోవాలి అంది వా ఎప్పుడు చదువుతారుో ఉ
అ మాకైతే వాయి వాయి ఏమ అంత అడగలేడు వస్ వీలస్ అయి టైం అయిపోయింది కదా
అవునా
అందరిక ఒక్కొక్కొ క్వశ్చన్ అడిగా పపించించిడు
ఉమ్మ్
మడగలే
మరి గంతసేపు ఏం చేసిండు లేటుగా అయింది
అవున్ ట్ పుట్ రాలేవు అవుట్ పుట్స్ వస్తనే పంపిస్తని ఒసారి తిన్న అవుట్ పట్ రాలేవు సరే ఏం కాదు ఇంకా రండి అని వైవా తీసుకు అప్పటికే లంచ్ పెళ్లయితనే కార్ లో ఎక్కినట్టు
ఉమ్ హా
ఇకా కొందరు ఉన్నారు కదా ఎగ్జామ్ ఫీజు కట్టలేదని ఉ చిప్ అంటే డొనేషన్ కాట్టలేదుని వాళ్ళు వీళ్ళు వాళ్ళని అ టో ఏమంటారు మాధ్యాహ్నమా ఇప్పుడ
ఉమ్మ్ అ
ఏం చేస్తున్నావ్ ఉమ్
రేపు రెండు ఎట్ల అయితయో ఏమో
ఈరోజు బయలుతుంది
ఉమ్ ఉ
నోచ్చిన తరుత అన్ని
ఏంటిది?
గలి అన్ని పిడిఎఫ్ ఫస్ట్ నుం జలు గావాలట
ఆ వామ్
అయితే ఈ రోజు బుక్స్ బుక్ తీసుకొస్తే తీసుకొస్తావా అంటే నేను మెసేజ్ తీసుకోపోతున్నా ఎగ్జామ్ ఫీజు కట్టే టెన్షన్ లోనే ఉన్న న్న ఏదో లైట్ తీసుకొని ఆ పక్కకు పెట్టిన ఇక మళ్ళీ రేపు తీసుకొ క్క వస్తావా అంట ఎమ్ నాకేం పనిలేదా ఊకె నేను మోసుకొని వస్తన్నా సరే ఇక్కడి నుంచి రావలిప్పుడు పెడతానన్నది కదక్క మా ఇంటి నుంచి అంట ఫస్ట్ నుంచి అ నేన్న అన్నా కదా నేను తర్వాత ఒక సండే అయినా ఏమైనా హాలిడే వచ్చినప్పుడు వెడతా
హమ్
ఏం
ఫిఫ్త్ మస్త్ చిన్నగా ఉంది ఇందల
ఎన్న
ఎస్పిలా ఫిఫ్త్ చిన్న ఉంది
ఇలా ఈజీగానే ఉ న తెలుసా ఏసీలా
అవునా క గన్నన్ని కనా మ
ఆ అయితే
ఎయిట్లా అట్లా అంటే ఏమంటారు రెండు మూడు అట్లా అట్లు ఉన్నాయి కదా ఎయిట్ నే
ఆ అయితే ఏమైందంటే అన్నీ సేమ్ ఒకటి వస్తా మీతేే వస్తాయి
ఆహా
ఇగ ఫోర్త్ ఎని కొంచెం మాట్లాడలట్లట్లుంది ఇ ఫిఫ్త్ ది సరగా ఫోర్త్ రేంజ్ లో కొంచం హాడ్ హాడ్ ఉన్నా్
ఆహా
ఉమ్ ఉన్నాయి హార్డ్ హార్డ్ గా సిక్స్త్ ఎం అయితే గోరం ఉంది అదైతే వదిలేస్తను
ఓ
అయ్య తేనే ఓ ఎస్ డిఎందంట
ఓ అయితే పెద్దకనే ఉంటుంది
ఉ అది పెద్దగుంది ఇంకా ఇగా సెవెన్త్ ఉంది మేత రాస్తా
కనత్తలేవ్ తెలుసా ఈ రోజు ఏమైంది తెలుసా ఆది రాలే రాది కాదు ఓ అటు ఇటు దిక్కలు చూసుకుంటున్న స్టార్టింగ్ కొంచెం రాసినా కతం అటు ఇటు అటు ఇటు న్నగా ఆమెకి నాకు సేమ్ వచ్చింది థర్టీన్ ఎట్లా ఎట్లా
ఏమైంది తెలుసా ఏ ఇ నా ప నా నా వెనుక ఆమె ఉంటది కదా థర్టీ టూ అయితే ఆమెకి రాని ఎక్స్పరిమెంట్ వచ్చింది ఏంది ఫ్లిప్ ఫ్లాప్స్ తెలిదా అ వచ్చింది ఆమెకి రాదు అది ఊ నాకు సెవెన్ నెంబర్ వచ్చింది కంపారేటివ్ అన్నా నేనే భయప పడ్డా నాకే ఫ్లిప్ ప్లాప్స్ ఏమో అని అయినా కొంచెం కొంచెం వచ్చు ఇగ అవి అన్నీ ముసు అనుకున్నా గానీ అటు ఇటు కన్ఫ్యూ్స్ అయినా ఇ ఆమెకి అది వచ్చింది నీకోచ్చా నీకు వచ్చా అని అడుతుంది నాకు సగం సగం వచ్చు అని నేను అన్న ఇగ దాంతో మేము చేసింది ఈ ఎల్లి సిక్స్టీన్ ఉంటది కదా ఆ సిక్స్టీన్ చిట్టి పట్టుకుని తిందంట ఈమెకి ఇచ్చింది ఈమెకి అయితే ఈమ ఈమా రాసింది తెలుసా ఎవరు ఇచ్చిర్రు ఆయితే ఆమె రాసిందట్ల చిటీతో
ఆ అమ్
ఇకా ఆ సారేమో ఇక వీలైతే సారి కాకుండా ఇంకోసారి ఉండే కదా ఆ సారి అయితే అయితే నాకు అవుట్ ఫుట్ వస్తా లేదు ఏమొస్తాలేదు నేను కరెక్ట్ గానే టైప్ చేసిన ప్రోగ్రామ్ అయినా గాని ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్ వస్తు ఎట్లయి ఏది అనుకుంటున్నా అయినా వస్త లేదు ఏం లేదు నాకు పిచ్చి లేసిందిగా ఇక సార్ ఉండి ఎగ్జిక్యూటెడ్ అని రాసిండు ఇ అమ్మాయికి అవుట్ పుట్ రాలేదు కదా మీరు ఎందుకే నేను అందుకే పోతలేను సార్ దగ్గరికి సారేమో రా రా రా అని తీసుకొని పోయిండు ఏసిందో ఇక దాని తర్వాత అంట అ సాగర్ అయో లెేవండి.
ఆ
మీరు అ ఆయననే రాసిందసల మనం రా మనమే రాయపిచ్చుకుంటాం కదా నార్మల్ గా హ్మ్ హ్మ్మ్ ఏ తిన
ఆయనే పిలుస్తూడు ఎగ్ ప్రోగ్రామ్ కొడతానా పిలుతుండు సారే పిలిచి రాస్తుండు
తినవా పార్సల్ తన రాయడి లేకపోతే నాట్ ఎగ్జిక్యూటివ్ అని రాయడి మొత్తం ఎగ్జిక్యూటివ్ అని రాయకండి అని అన్నాడ ఇక విర్లెస్ ఈ గా గట్లే రాసు ఏదో ఒకటి కాదు అయినా ల్యాబ్ చేయడం వచ్చా చెప్పు మనకి మనమే అంత పర్ఫామర్ దేనికి ఆ చోడి ఓవరాక్ చాలుంటాయి
అవును మధ్యల అన్న ఎడ్యుకేషన్ రస్ సా ఎగ్జిక్యూషన్ చేపిస్తున్నారా వచ్చిండు
ఇది లేకపోతే చేపియాక పోయిటాడే ఎమో ఆ ఇకా రేపే మిషన్ అయితది వాయువుతది ఇది అయితదా ఏం చే ఆ అదే ఏఫఐ ఫోర్ తథర్టీ అవుతదో ఇవ వైవా ఎక్స్ నివా
ఆ ఎంతయితదో ఏమో ఇగ
ఔష ఎజికష మ వాయి వాయి మతాడ డిఎస్పి
హ ఏం అడుగుతాడో ఈ ఏసి కూడా అడుగుతాడు మంచిగానే మన్న మొన్న మేము ఓమిక్రో రెసిస్టెన్సా లాస్ రెసిస్టెన్స ఏదైదో అడుగుతా
ఆ అదే డబ్ల్యూపీ ఫస్ట్ ఫార్ములాస్ ఉంటాయి కదా
ఫస్ట్ ఫార్ములా నా
రేడియేషన్ అసిస్టెన్స్ ఉన్నదా ఆ రది కల్సు టటు ఆరు మిక్లెస్ ఆరు స్మల్ ఆరు గగాది
నోచ్చ అది కాదు
ఆ సదివాలి
ఇది బేగ అయితే బ్రేక్ పోదాం
గ్రామ పంచాయతీలో ఇవో నేను ఏసగారు రెండు మూడు ఎక్స్పరిమెంట్లు చీసీ పెడితే ఎందుకంటే ఎట్లా రావ పట్టుకున్నాని ఇద మల్లటి ఎస్ బిర్యానీ